హలో గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మేడం బాగున్నారా మేడం.
ఆ బాగున్నా మీరు బాగున్నారా? ఆ అయిపోయింది డిన్నర్. మీది అయిపోయిందా డిన్నర్
లేదు మేడం ఇంకా చేయలేదు మేడం. చేయాలి ఇప్పుడు టీ తాగను మేడం. కొంచెం టైం పడుతుంది. టీ తాగాను కాబట్టి హాఫ్ అన్ అవర్ తర్వాత అన్నం తింటాను మేడం నేను.
అవునా
అవును మేడం
ఆ
అవును ఇంకా మేడంమ్ ఇప్పుడు ఏమన్నా ఫెస్టివల్స్
ఫెస్టివల్స్ అయిపోయినాయి. మా బ్రదర్ మ్యారేజ్ ఉన్నది. ఇంకా మా అన్నయ్య ఆ మా అన్నయ్య కూతురు మ్యారేజ్ జున్నది
అవునా మేడమ్ అయితే మేడమ్ మరి మీ ఇప్పుడు మ్యారేజ్ కి మరి మీరు ఇక్కడ షాపింగ్ చేశారా మేడం మ్యారేజ్ కి
కాలే ఇంకా చేయాలి. మా అన్నయ్య కూతుర్ది మంచిగ అలా చేస్తా.
మ్
మా అన్నయ్యది హైదరాబాద్ పోయి చేస్తాం.
అవునా మేడం. హైదరాబాద్ లో ఎక్కడ చేస్తారో కొంచెం చెప్తార ఆ ప్లేస్ హైదరాబాద్
హైదరాబాద్ లో ఒక ఇది చార్మినార్ కాడ చేస్తాం.
మ్
ఆ
చార్మినార్ కాడ మేడమ్ అంటే మేడమ్ ఇప్పుడు మీరు నేనే ఏమి అనుకుంటాన్నా అంటే ఇప్పుడు చార్మినార్ కాడికే వెళ్తారు ఓకేనా
అవును అక్కడ ఉన్నాయి కదా బాగా షాప్స్
అవును బాగా చెప్తున్నారు. అంటే మేడం కాస్ట్ ఒకే మేడం. మేడం ఒకప్పుడు ఒక ఉన్నది ఏదనా పర్చేజ్ ఏదైనా కొనాలనుకుంటే మీరు ఇప్పుడు ఎంత బెట్టి కొనాలనుకుంటారు. కొనాల అనుకుంటన్నారు మేడం కాస్ట్ ఎంత అవుతుంది మేడమ్
ఆడా ఒక్క డ్రెస్ మంచి అంటే ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ లో వచ్చేస్తాది. వెడ్డింగ్ కి అవ్
అయితే మేడమ్ మీరు ఇప్పుడు మ్యారేజ్ కి ఒకటి తీసుకుంటారు, రిసెప్షన్ కి ఒకటి తీసుకుంటారా మేడమ్.
ఆ అది ఉంటది కదా ఫస్ట్ హల్దీ, హల్దీకి ఒకటి తీసుకుంటాం.
ఆమ్
మళ్ళా ఒక మ్యారేజ్ కి ఒకటి రిసెప్షన్ కి ఒక ఒకటి. హు అవును ఇది మేము మూడు తీసుకోక పోయిదాం
ఆ మేడమ ఇప్పుడు మీ బ్రదర్ పెళ్ళలికి మూడు తీసుకుంటారు మీ అన్నయ కూతురు పెళ్లికి ఇంక మూడు తీసుకుంటార
ఆ అప్పుడు ఒక రెండు అయినా ఒకటి అయినా తీసుకుంటాం మేము హల్దీకి తీసు కొక పోయేటోళ్ళం
ఎప్పుడు మేడంమ్ అన్నయ్య పెళ్ళిక లేకుంటే మీ బ్రదర్ వాళ్ళ సిస్టర్ పెళ్ళిక
ఆ మా బ్రదర్ మ్యారేజ్ కి మూడు తీసుకుంటా
ఆహా మీ అన్నయ్య వాళ్ళ కూతురు పెళ్లికి రెండు
ఆ ఒకటి అయినా రెండైన హల్దీకి తీసుకొకపోయినా పోయేతోళ్ళం గాని బ్రదర్ ది నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ అయింది మే ఫోర్త్ ఫిఫ్త్ కి అయితే అప్పుడు తీసుకున్నాం అందరం హల్దీకి తీసుకున్నాం వేరే ఆ అట్ల అప్పటి నుం చి హల్దీకి తీసుకుంటాను అ
అప్పుడు ఎంతయితే తీసుకున్నారు మేడంమ్ మరి మీ ఇంక అన్నయ్య పెళ్ళికి
ఆ అప్పుడు తీసుకుంన్నం మంచి మంచివే హల్దీ డ్రెస్ ఏమో హల్దీ డ్రెస్ ఎ థర్టీన్ హ హండ్రెడు
థర్టీన్ హండ్రెడ్ మేడమ్
అవును
పెళ్లిది ఎంత పడ్డది మేడం మరి
పెళ్ళిది ఇక
ఎంత ఫైవ్ థౌజండ్ మ్యాడం పెళ్ళిలో హలో హలో హలో హలో మేడం హలో మేడం నా వాయిస్ వస్తుంద హలో మేడం నా వాయిస్ వస్తుందా
ఆ ఇప్పుడు చెప్పండి
అప్పుడు మీ అన్నయ్య పెళ్ళకి తీసుకున్నార అంటున్నారు కదా అప్పుడు పెళ్ళలికి ఎంత తీసుకున్నాడు మేము పెన్లికి
ఆ పెళ్ళికి అది కొత్తదే ఉండే అప్పుడు తీసుకోలే కానీ మూడు కొత్త అయితే
మూడు మూడు కొ అంటే ఫస్టే కొన్ని పెట్టుకున్నారండి
ఆ అట్ల అవును ఇగ బాగ రోజులకి అయిందిగదా అమ్మా అన్నయ్య మ్యారేజ్
మేబీ ఒక ట్వంటీ థౌసండ్ ఖర్చు పెట్టారుండి మీ అన్నయ పెలికి మీరు
ఆ అవును
ఇప్పుడు ఇంక మీ తమ్ముడి పెళ్లి అంటున్నారు మీ తమ్ముడి పెళ్లికి మేబ అలాగనే ట్వంటీ థౌండ్ అవు
ఆ ఒక ట్వంటీ థౌజండ్ అయితది
ట్వంటి దౌసండ్ ఓన్లీ జస్ట్ మీకే అది ఇంకా మీ మీకు ఏమైనా పిల్లలు ఉన్నారా మేడమ్
ఆ ఇద్దరు పిల్లలు ఉన్నారు
మరి వాళ్ళ కూడా తీసుకోవాల్సిందేనా మేడం
ఆ అల్లాకి ఇంకా తీసుకోవాల్సి ఉండే
మేబీ మొత్తం మొత్తానికి మీరు ఒక థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ పెడుతున్నారు అనండి మీ అన్నయ్య పెళ్ళికి మీరు షాపింగ్ ఉ ఉహు తనికి థర్టీ ఫైవ్ థౌసండ్ పెట్టి మీరు మీ అన్నయ పెళ్లి మంచిగా సెలబ్రిటీ లాగా తయారైపోతారు అనండి అయితే మేడం మరి ఈ మా మీ అన్నయ్య పెళ్ళికి మరి ఏం చేస్తార అనుకుంటున్నారు ఫంక్షన్ల తిండి ఏం పెడు న్నారు మేబి రైస్ బిర్యానీ చేస్తారా
ఆ రెపు చికెన్ రుమాలి రోటీ హా కద్దుకి గనీ స్టాటర్స్ హ అవును హు హరి సింకా పెడతాం
అరవి కూడా పెడతారా అంటే మేడం ఒక ఒక మీ అన్నయ్య పే పెళ్ళికి ఒక రిసెప్షన్ అంటే మేబి ఒక టూ ల్యాక్స్ ఖర్చు అయితాదా మేడం
హ టూ త్రీ ల్యాక్స్ దాకా అయితాయి
ఆహా అంటే రిసెప్షన్కి మేడం నేను రిసెప్షన్కి అడుగుతున్నా మ్యారేజ్ మొత్తం అడుకోవడం లేదు రిసెప్షన్ ఓన్లీ
ఫర్ టూ లాక్స్ ఆన్ హాల్ మొత్తం కుకింగ్
టూ ల్యాక్స్ అయితదా మేడం కుకింగ్ వికింగ్ మొత్తం ఆ రోజు రసెప్షన్ ఉంతాదిగా అది మొత్తం ఒక టూ ల్యాక్స్ వరకు పోతది కదా మేడం మేబీ మ్యారేజ్ మ్యారేజ్ అం టే మ్యారేజ్ది అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటది అనుకుంటా మీ దాంట్లో
ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటది గాని మళ్ళీ అది బ అటు పోవాలి
ఉహు ట్రావెల్ అని ట్రావెల్ పడుతది అనండి మేడం ట్రావెల్స్ అన్నీ పోవాలి
ట్రావెల్ తోనే పోవాలి దానికి డబ్బులు మళ్ళ పోవడం రావడం
ఉ బాగా బాగా దురమా మేడం
ఆ బాగా టూ త్రీ ఇయర్స్ జర్నీ ఉంటది
టూ త్రీ అవర్స్ జర్నీ ఉంటది
అవును
అవునా మేడం అయితే మరి టూ త్రీ అవర్స్ మరి మరి ఇక్కడ నుండి పే ఇగ రెడీ అయిపోతారా లేకుంటే ఆడ పోయి రెడీ అయితారా మేడం మీరు ఎందుకంటే మరి మీరు ఇక్కడ నుండి రెడీ డి అయి పోతే ఆ బస్ కూర్చోని చమటల్ చమటల్ అయితది కదా మేడం ఉ బస్ అయిన లేకుంటే ఏదైనా కార్ లో పోయినా కానీ కొంచెం మనం మేకప్ అనేది మనం మేకప్ చేసింది కొంచెం ఏదైనా కొంచెం అటు సెట్ ఉండది
హా హల్ది రోజు నైట్ పోతాం అక్కడికి మార్నింగ్ అది మ్యారేజ్ అయితది
ఆ పెళ్లి మ్యారేజ్ ఉంటది అయితే అక్కడనే మీరు ఫ్రెష్ అ అక్కడనే డ్రెస్సులు ఏస్తార అండి
ఆ అక్కనే ఏస్తా వేసినాక మ్యారేజ్ అయినాక వస్తాము వచ్చేసరికి ఈవినింగ్ అయితది,
మరి మేబీ తొందర అయితే మీరు ఒక రోజు హల్దిీ రోజే నైటే వెళ్తున్నారంటే మరి పొద్దుగాలానే ఉంటారు కాబట్టి మళ్ళా ఈవినింగ్ తొందరగా వెళ్తారా మేడం లేకుండా టైం పడుతదా రాడా మళ్ళ ఇగా మరి బ్యాండ్ బరాత్ గిరాత్ ఏమాన్నా ఉంటందా మరి అక్కడ
నినే వెళ్తా ఫైవ్ సిక్స్ అర్ దాకా ఎళ్లి వస్తాన్
లేదు మేడం మళ్ళ అక్కడ ఏనా బరాత్ గిరాత్ ఏమనా పెడితే మరి టైం పడుతది కదా మేడం అంటే మీరు భరాత్ పెడితే ఒక పెళ్లి కొడుకు బండిని అడ ఆపేసి మీ మిగతా వెహికల్స్ ఇలా
అక్కడ అల్లు బరాత్ ఏం ఉండ ఉంచారు ఇక్కడ వచ్చినంక కాగజ్ నగర్ ఉంటది బరాత్
ఆహా మీ ఊరికి వచ్చిన తర్వాత భరాత్ అనేది ఉంటది
అవును అక్కడ ఉండేది ఆ అక్కడ ఎం ఉండది
అయితే మేడమ్ మరి మీరు ఇంతకుమంది ఎంగేజ్మెంట్ కి పోయార అండి మేడం మీ అ
ఆ పోయినం కదా
అయితే మేడం వాళ్ళు ఎలా ఎలా మీకు సేకరించారు అంటే ఎట్లా పలకరించారు వాళ్ళు ఎలా చేశారు మీకు
వాళ్ళు మేము ఇక్కడ నుంచి పోయినాం త్రీ టూ రీట్లా పోయినాం ఎంగేజ్మెంట్ కి డేలానే పోయినాక పాపం వాళ్ళు మంచిగా చూసుకున్నారు పోయినాక టిఫిన్ పెటిల్లు
ఉ
ఒక ఫైవ్ వరకి ఫ్రెష్ప్ అయి టిఫిన్ తిన్నాం టిఫిన్ తిన్న తర్వాత ఆ ఆ అలే పెట్టారు టిఫిన్
ఏం పెట్టారు మేడం టిఫిన్ వాళ్ళు
ఆ వాళ్ళు అది బొండలు ఆం స్నాక్స్ అన్నటు ఇగా
స్నాక్స్ చుట్టాంలో ఎందుకంటే మళ్ళా మనం మీకు ఈవినింగ్ తర్వాత నైట్ మళ్ళీ డిన్నర్ ఉంటాయి కదా
ఆ డిన్నర్ లా ఆ ఫోర్ ఫైవ్ కి ఇట్లా పోతే మేము సిక్స్ అయింది అక్కడ రీచ్ అయ్యాకా ఫ్రెష్ అప్ అయ్యి అది బోండల్ తిని ఆ మళ్ల వాటర్ తాగి ఉ కూల్ డ్రింక్స్ తెచ్చిళ్ళు అవి తాగి మళ్ల ఫ్రెష్ అప్ అయినం కా ఫంక్షన్ స్టార్ట్ అయింది మళ్ళ ఫంక్షన్ లా అది ద రోటీ ఉండే మటన్ కర్రీ, బగారా చికెన్ చిల్లీ చికెన్ కీర్ కద్దుూ కీర్ ఆ మహారాష్ట్రలా బిర్యానీ చెయ్యారు
అంటే కాదు మేడం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎంగేంజ్మెట్ కాబట్టి ఇలా చేశారు బిర్యానీ మళ పెళ్లిళ్లా ఇట్లా అంటే ఇది ఉండదా ఆలది
ఆ మ్య ఆలు ఏమో వండుతారో వండారో ఇగా మ్యారేజ్లా
అంతేనా మేడం ఏందంటే కొంతమంది ఉంటారు కదా మేడం ఇప్పు ఎంగేజ్మెంట్ ఇట్లా చేసిరు సాదా బగార అన్నాం వండిరు మటన్ పెట్టారు ఇప్పుడు రోటీ పె పెట్టారు కదా చికెన్ చికెన్ స్టటర్ పెట్టారు కదా నెక్స్ట్ ఏందంటే మరి పెళ్ళిలా ఇట్లా బిర్యానీ గిర్యానీ అండి కొంచెం అంటే రెండు రకాలు ఎంగేజ్మెంట్లో చూసిన వీడియోని కొంచెం వెరైటీ ఉంటంది కొంచెం పెళ్లిల చూసిన వీడియో వెరైటీ ఉంటది కదా మేడం
అవును ఇగా అలా ఇష్టం మేమైతే ఇక్కడ బి బిర్యానీనే వండుతం
మీరైతే ఇక్కడ మా ఓకే మేడం మీరు చాలా విలువైన టైం నాకు ఇచ్చినందుకు మాట్లాడినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మేడం
ఆ
కావాలని కోరుకుంటున్నాను మేడం
ఆ సరే థ్యాంక్ యూ